ఒ
హలో
ఆ చెప్పు ఏం జేస్సురు
ఏం జేస్తలే తింటున్నాం
ఉహు తింటురా మీ అక్క వాళ్ళు గిట్లా లేరా
లేరు బైటికెళ్ళిండ్రు
అవునా ఇంకా
ఆ మీరు తిన్నారా
తింటాం మేం తిన్నాం దిన్నం దినం
ఏంకూర
మది చారు ఏష్నా చామగడ్డ చారు ఈ రోజు
ఓహో మాది ఇవ్వాళ్ళ టమాట
టమాట కారియా
ఆ అవునా అంటీ మీ పక్కన ఆంటీ ఎందుకు కన్వడ్తలేదు
పక్కన అంటీయా ఏ పక్కన అంటి
మీ ఇంటి పక్కన ఉంటది గదా
మా ఇంటి పక్కన ఎవరబ్బా ఎద్రుంగ బిల్డింగ్ అంటున్నావా
ఆ ఎద్రుంగా అంటీ
కిందా కిందామెనా పైనామెనా
కిందమె ఊరికిపోయిందంట
లేదు ఒచ్చిరు గదా ఊరికేళ్ళ ఒచ్చిరు గదా
ఒచ్చిందా తెలీద్ నాకు మరి
వాళ్ళలకు షాప్ ఉంది గదా ఆమె షాప్ జుస్కుంటది ఇల్లు జుస్కుంటది చుట్టాలు వచ్చిన ఆమెమో ఆమె ఎక్కువ శాతం ఏం కనిపియాది ఆమె బిజీగానే ఉంటది ఇంట్లో పని టైలరింగ్ చేస్తది కదా ఇంకా
వాళ్ళ షాప్ దూరమా దగ్గరనా
ఆ మా ఇంటికి దగ్గరదా ఇమ్ కొంచెం దగ్గరనే టెన్ మినిట్స్ ఉంటది డిస్టెన్స్ వాకబుల్
అవునా
అ
మీరేప్పుడైనా వెళ్లారా ఆ షాప్ కి
ఆ వెళ్తా ఊ పని ఉంటే వెళ్తా అవసరం ఉంటది కదా షాప్ అన్నప్పుడు అవసరం ఉండకుండా ఉంటందా వెళ్తా
ఆ
లిక్విడ్స్ అవి తీసుకుంటా
ఆహా
వాళ్ళ దాంట్లో కొంచెం మంచిగా ఉంటాయి కదా కంపెనీవి అందుకనే అక్కడనే తీసుకుంటా
అవునా
కొంచెం బాగుంటదని
ఉమ్
ఇంకెక్కడా బుక్స్ దేవాలి కవర్స్ వెయ్యాలే చాలా పని ఉంది
అవును నాక్కూడా
టూ త్రీ డేస్ టూ త్రీ డేస్ కవర్స్ వెయ్యాలి స్టిక్కర్స్ పెట్టాలే అది ఇది ఉంటది
ఆ
అందుకే అట్లా
హ
అ
బ్యాగ్స్ కొన్నారా
బ్యాగ్స్ తీసుకున్నా అంటే మా పాపకు తీసుకున్నా మా బాబుకి ఇంకా తీసుకోలేదు అయనది ఆల్రెడీ లాస్ట్ ఇయరే నేను ఏమంటారు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా
ఓహో
ఇక అది ఉన్నది ఎందుకులే అనేసి కూపన్ ఉండే కూపన్ మీద బుక్ చేసిన
ఉ హు బుక్స్ తీసుకున్నారా
బుక్స్ తీసుకున్నా అంటే బిల్ ఏపిచ్చుకున్న తీసుకోలే ఎంత ఎంత ఎమౌంట్ అవుతు దాని బుల్ బిల్ అయితే వేపిచ్చుకున్నారు ట్వంటీ థౌజండ్ చేంజ్ చెప్పినారు డిస్కౌంట్ అడిగినా లేదు మేడం అది ఇది అన్నది తర్వాత చూస్తా అన్నది ఇంగా తెలీదు మరీగా చేస్తారా లేదా అనేది ఈ ఐడియా లేదు
అవునా
ఉమ్ చెప్పిన అంత అమౌంట్ ఆ మేడం ఐదంటే ఆ కొంచము దూరమేర
అవునా
దూరమే ఒక ట్వంటీ మినిట్స్ పడుతుం
ఉ మీ పక్కన ఒక కుక్ ఉంటది కదా అది అరుస్తా
హామ్ ఆ అయ్యో అవును అరుస్తది అది రాత్రి కరెంటు పోయింది ఓ కరెంట్ పోతే ఒక మస్తు అరిసింది చాల డిస్టబ్ అయింది కరెంట్ లేదు ఒకదికి పిల్లల గొడవ పైన ఒళ్ళది చెప్పినా కదా వాళ్ళ గొడవ వీళ్ళ గొడవ ఇదే సరిపో
అవును
ఆ అ వస్తుంది ఫేస్ కనిపిస్తలేదు కుక్కది కాని సౌండ్ అయితే ఘోరంగ వస్తుంది
హు
ఎప్పుడూ అరుస్తదో అర్థం కాదు ఇంకా ముందు కుక్క అనే అయితే ఇంక చాలా అరుస్తుండే ఇది కొంచెం బెటరే ఉంది
హ
అట్ల
బాషల్ దొమిండ్ర
తోమాలే తోమాల్రా చాలా పనుంది కాది చేసుకోవాలే ఏ ఇక వీళ్ళు అన్నం తింటున్నారు ఇంక తినేసి తోమి ఇంగ సాయంత్రం టీ పెట్టుకోవాలే
అవును
నువ్వేం పని చేయవా మరి నీ ఇంట్ల
ఏం జేయ
కూర్చుంటావు అన్నీ ఇంగ మీ అమ్మమ్మనే చేస్తుదేమో
అవును
అంతేలే ఇంకా టైం ఉందిలే నువ్వు చేయడానికి ఇంక చాలా టైం ఉం
ఉ
రెసిపీస్ ఏం ట్రై చెయట్లేద ఫోన్లలో చూసి
అప్పుడప్పుడు చేస్తున్న
అప్పుడు ఒకసారి కేక్ చేసినాను అన్నావ్ మళ్ళీ ఏం ట్రై చేయలేద రీసెంట్గా
ఉహు మళ్ళ ఏం ట్రై చెయలే అది మంచినే వచ్చింది కానీ మళ్ళ ఏం ట్రై చెయలే
ఆహా ఓరియో ఓరియో తోటి చేసింది అదే కదా
ఆ
వేరే బిస్కెట్స్ తోని కూడ చేయొచ్చు
అవును నేను కూడ దాంట్లో చూసిన రీల్స్ లో చూసిన
ఉ
రీల్సలో పెడుతుంటే చూసిన క్లారిటీ లే
మీరు ఎక్కడికో ఎళ్తా అన్నారు ఎళ్ళార
ఆ ఎల్లిన ఏది షాపింక
ఆ షాపింగ్కి
షాపింగ్కి ఎళ్ళేసి వచ్చినా మొన్న మా హస్బెండ్ ఇంట్లోనే ఉండే ఇంక అనేసి లీవ్ ఉంది ఇ అని ఆ రోజే షాపికి ఎల్లెసి వచ్చిన
అవునా
షాపింగ్ అయితే
ఉమ్మ్
ఇంకా చేసినం షాపింగ్ ఎ ఏం షాపింగో ఏమో
అవును
పన అయితే ఖర్చులు ఎక్కువయిపోతున్నాయి బుక్స్ అని అదని ఇదని మల్ల ఫీజ్ అని ఇగవీల్ల షాప్ ప్పింగే ఇంగ వాటర్ బాటిల్స్ అని లంచ్ బాక్స్ అని ఏదో ఒక షాపింగ్ అయితుం తీసుకో నేను బుక్ చేసిన వాటర్బాటిల్స్ రొండు అయితే అవి ఎప్పుడో స్తా ఆన్లైన్లో చేసినా ఆన్లైన్ లో బుక్ చేసినా ట్వంటి కట్ల వస్తదని చెప్ప అని అచ్చింది మెసేజ్ చూడాలి ఇంగ ఎప్పుడో
ఆ
టూ బాటిల్స్ తీసుకున్నా వన్ ఫిఫ్టీ ఫైవ్ కే ఏమో వడ్డది
ఇంకేం తీసుకోలె ఆన్లైన్లో
అదే బుక్ చేసుకున్నా ఇంక వేరే ఏం తీసుకోలేదు ఆ మేకప్ ప్రోడక్ట్స్ చెప్పిన కద నీకు
ఆ చెప్పినరు
ఆ మేకప్ ప్రోడక్ట్స్ వేసుకున్న ఆఫర్లు ఉందని
ఉమ్మ్
ప్రైమరు ఫౌండేషన్ అవి తీసుకున్న ఇంకా యూజ్ చేయలేదు ఇంక అవి ఎట్లుంటాయో ఏమో యూజ్ చేస్తే గాని తెల్వదు ఆ
గుడికి ఎళ్తున్నారా రోజు
గుడికా ఇంకేడా ఇప్పుడు ఎళ్ళట్లేదు తాసుడే అట్లా ఎళ్తుండే కదా వెళ్ళట్లేదు
అవును మీ బాబు టీవీ చూస్తున్నాడా
హలో
హలో
నువ్ వెళ్తలే
నేను ఎళ్తలే ఎప్పుడో ఒకసారి ఎళ్తున్నా
మీ అమ్మమ్మతో ఎళ్తావు గా మీ అమ్మమ్మ మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్
మా అమ్మమ్మతో కొన్ని కొన్నిసార్లు ఎళ్తా
ఆ
మా అమమ్మ రోజు వెళ్తుది గుడికి
అదే అదే
మీ బాబు టీవీ చూస్తలే
హా టీవీ టీవీ చూస్తురు ఇక అల్లారి అల్లారి చేస్తురు ఇప్పుడే నేను ఆ పని చేసిన ఊకే టీవీ చూస్తురు అది ఇది అని చెప్పి ఇక కొట్టిన కొట్టే సార్కి కొంచెం ఇగా ఏడ్సిరు జరే ఇప్పుడుజర సైలెంట్ అయినారు
హ్మ్ అవునా
అవును కొడితేగానీ మాటలు వినరు మా వాళ్ళు ఏం చేస్తావు ఇక నువ్వు అంటే చెప్పిన వింటావు ఇంక ఎవరు చెప్పినట్టు వినరు కదా
నేను చెప్పినట్టు వింటానా మామమ్మని అడగండి
హా హా హా అంటే నువ్వు కొంచం పెద్దదానివి కదరా వింటావు వీళ్ళు అంటే చిన్నపిల్లలు కదా
ఆ
అవునా కాదా
మీ పాప అన్నం తిన్నద
ఆ పాపది ఇప్పుడు అయిపోదది ఈవినింగ్ అవుతు తది నీకు తెలుసు కదా ఆమె ఎంత స్లోగా తింటదొ
అవును తెలుసు ఒక రోజు వచ్చి చూసా
ఆ గంట పడతది గంట కూడా కాదు ఎండి పోతది ఇగా
నోరెండపోతుందా అప్పటి కల్లా
అందరికి నవ్వే వస్తుంది మా పాప గురించి చెప్తే
హామ్
అంతే ఉంటది ఏం చేస్తాం ఇంకా జడ నేను తొందరగా అన్నం తిను నేను జడేయాలి అది ఇది అని చెప్పిన
ఉ
అంటే ఆగా ఇంకా అయిపోతనే లేదు
మీ పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారా
ఎప్పుడు చూడ అదే చేస్తది చారు చేసిన ఆ చారు కూడా ఎండిపోవచ్చు నా తెలిసి
హామ్
అట్లా ఆమెతో ఉంది అట్లా నాకు మొత్తానికి
మీ పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారా
అదే చెప్పిన కదా హాఫ్ డేస్ పెట్టినారు ఒక త్రీ డేస్ వెళ్ళిం హాఫ్ డేస్ అయితే నడుస్తున్నాయి త్రీ డేస్ వె వెళ్ళినారు ఎట్లుంటదా అని వెళ్తే వెళ్ళసి వచ్చన్నారు పర్లేదు మ్యామ్మీ అని అన్నారు సరే అ
ఆ